ఏం చేస్తన్నారు
నొ
మెరుగైన మెరుగేరిమ్
తొందరిగాలు సారే సారలు
హ్మ్ హు కొనుకుంటారవి
కొట్టుకోపోతే ఎలా వత్తయ్ మరి కొనుక్కుంటేనే వత్తాయ్
అంటే పండిచ్చుకుంటార అండి
చెన్కెట్నా
చానా చేరుకునేది ఉగాది
ఆ బాగ అయ్యింది
హ్మ్ హు
నార్మల్గానే పచ్చడదా ఏ
హ్మ్
అన్నం నేను వొంగుతున్నాను
హ్మ్
మరి మీరు కొత్త బట్టలు వేసుకున్నారా
ఆ ఏసుకున్న మ బయ్ దిది తెచ్చే కబ్బట్
తొక్కాల ఏంటి ఏం తెచ్చాడు
తెచ్చిండు
ఢిల్లీ నుంచి బట్టలు తెచ్చాడా
అవును
ఓహో అవునా
తెచ్చాడు పెద్దది పెద్దది పట్టుచీర
ఓకే
వొచ్చాడు ఒచ్చాడు వచ్చాడు
ఏదోటి రాసుకుని అన్నా మాట్లాడుతాను మీతో
ఓహో ఏ వర్క్ అయితే
కాలజ్ లో రాయాలి లెసన్ వర్క్
మ్మ్ కాలేజ్
ఏంటి
ఏ కాలేజ్ జి
అదా ఏదో కాలేజీలే అక్కడ ఎక్కడో ఉంటద్
కళ్కిద్దర రౌడతి కొన్నా పెరిగాదు భోజనం అయిందా
మ్మ్ అయిపోయింది
ఏం కూర
కోరా పప్పు మీది ది
మాది బిర్యాని
బిర్యానియా ఏ బిర్యానీ చేసుకున్న రోజు మీరు పండగనీ
ఈరోజు ఉగాది కదా మరి బిర్యాని
ఏంటి
అ ఈ రోజు పండగ కదా బిర్యాని పండగ
ఇంటి ఎవర్దు ఇది జెంస్ వా తంబత్తన్నా ఎవడడు
ఢిల్లీ అబ్బాయా
ఆ ఢిల్లీ అబ్బాయ
ఆహ ఏం చేసరండి పొద్దున్న నుంచి
ఏం చేస్తాం ఏప్ పట్ చేసుకున్నావు కోకున్నా తిన్నాం
మరి అక్కడికి వెళ్ళదు రోజు
ఎ జనికి పదమకు దారి లే
ఏ
ఏ అంటి పక్కింటి వాళ్ళ ఉప్పు లేదు గరే పెతా
ఏ ఇ రోజు కాకుడా రేపు వెళ్ళటం ఏంటి
అ ఢిల్లీ వెళ్ళిపోతాడు
రే మీతో పటాల ఢిల్లీ వెళ్ళిపోతాడ
మాతో పాటు ఏంటి ఇంటికి వచ్చి వెళ్తావు? హాహా అవును! వెళ్తాను తర్వాత.
ఏ ఇ యియర్ ఎల్లర
ఉండా ఇంటికదా? షూ నా ఫాదర్ అని చెప్పాలా ఏటి?
ఓ అందుకా.
హ్మ్ నీకు ఎట్లా తెలుస్తుంది? ఇంకా ఈ రోజు
స్.
ఊహ్మ్.
ఇంకేముంది పచ్చడ్లు తాగడం, తినడం. మామూలే.
రాట్లే.
మా అమ్మ పొడుగుందీ
ఊహూ మీ తమ్ముడు ఉన్నాడా?
మాడె.
మీ తమ్ముడు, మీ చెల్లి.
తమ్ముడు ఉన్నాడు.
తమ్ముడు ఉన్నాడా?
హ్మ్
హ్మ్ ఇంకా అయితే మీ అమ్మ డాడ్ ఏం చేత్తారు?
అమ్మ లోనా.
హ్మ్ నను మా ఉన్నారా లేదా? దేనమ్మా! ఎందమ్మా. బయలుదేర తర్వాత మాట్లా
మా మామ్మ వాళ్లు ఏం చేత్తారు ఖాళీగానే ఉంటారు వాళ్లు.
హ్మ్
మా అమ్మమ్మ ఏంటి?
హ్మ్ ఎందమ్మా?
నర్స్ కింద పని చేద్ది.
ఉన్నది.
ఆ
ఏ పని వెత ఓ దన్ సియకుండా
హ్మ్
పోనీలే
ఓనాడు కాళీ ఇంటిదగ్గరుంటడు మీ అమ్మ వాళ్లు ఉన్నారా
మా అమ్మమ్మ ఇప్పుడొచ్చిపోయింది లేదు
ఈ పేర
సరిపోయింది
టెన్ బేరాలు ఓ హో
ఇది ఊర్లో సంగతులేటి?
మీ అమ్మగారు ఏం చేత్తన్నారు మరి
మా అమ్మగారు ఢిల్లీలో మా అబ్బాయి దగ్గర ఉంటారు.
ఇప్పు కాబ ఉమ్ హ్మ్మ్ మీ అమ్మగారు కూడా వచ్చారు ఈ రోజు
ఉమ్ వచ్చారు కాక పోతే ఇక్కడ లేరు పక్కన ఎక్కడ ఉన్నారు
ఓహో
బిడ్డలు లేరు మా అబ్బాయి గారు ఉన్నారు ఇక్కడే ఉన్నారు మళ్ళీ వెళ్ళిపో అమ్మా ఒక కూడా ఢిల్లీ వెళ్ళిపోతారు ఢిల్లీ వెళ్ళిపోద్ది చలో
ఇంకేంటి మరి
నువ్వే చెప్పాలి నువ్వు సంగతేంటి మీది ఎక్కడికి వెళ్ళదా ఫెస్టివల్ కాదు ఎరపాయలు ఒకట ఇ ఊర్దకి వెళ్ళదా
తేళ్లలేదు
తెల్సింది కదా వెళ్లదా మీ ఫ్రెండ్స్ ఇంటికి
వెళ్లే మా ఫ్రెండ్స్ చాలా దూరం ఇల్లులు అయి
ఆ ఓ దూరమై అయితేనే దగ్గర వెళ్లాలా
అలా ఎవర్నన్ తెలు లే
లేదా పిల్తే చాలు ఎల్పోతం పిల్సినోల్ పిలిసిండ్రు ఓలుమరి మనమే వెళ్లి పోవాల
ఏటి నువ్వు అలాగే ల్ వ
పెళ్లైన వరకెలే నేనే పోతా అత్తారింటికి
ఎంత బీజి
ఉమ్
నువ్ వెళ్తవా
ఉమ్ ఈ
మీ ఊరళ్లల అవి చేసుకుంటారు అ మామూలేన ఏమన్నా పండగ జాతర గట్రా చెత్తారా
జాతర లేదు ఏం లేదు
మామూలేన
మామూలే
ఉమ్ సింకేనికి మరి ఏంటి మా ఊర్లోనే ఏవో అలా చేతారులే ఏ చెత్తారు
హమ్ హమ్ హమ్
ఎన్టీ
డిగ్రీ నలభై ఇక నాని
డిగ్రీ ఆ బి ఎస్ సి వెళ్తున్న సాఫ్ట్వేర్ కి వెళ్తున్న
ఒకే అయితలే డిగ్రీ
ఆ అయినట్టే కొంచం ఉంటే ఐపొద్ది
నెక్స్ట్ యాడనో హమ్
మీరు ఎక్కడ వళ్రి చదువుకున్నారు
ఏనా ఇ అదివేళ ఏను డిగ్రీ ఫస్ట్ ఓ
ఏం గ్రూబ్ జదేవారు
ఏ గురుపా
అ
బీఎస్స కంపచ్చ
బ్బి అసి కంబడ దిరా అడ్ కం పచ్చ మీగు
ఇయద అలాగ అలా జయి వచ్చ
బారధ అయితే అంత కొంచెం కొంచెంక వచ్చా
అను
మర్చిపోయరేమో
తన్ని మర్చిపోతాను వచ్చి రోజు డబ్బే రోజు కంప్యూటరు
ఓహో ఫాస్ట్ గా టైప్ చేయత్తార్ అయితే
పోత రాది అతను
ఉమ్
మరిసిపోతే రాదు కదా రోజులు
అవునవును
అ బస్
చెప్పరు మీరేరు
అ
మరి షాపింగ్ ఏం చెయలేదా ఉగాదికి
చేసాం అండి
అవును ఇందెచ్చేటి సారీసా డ్రస్లా
సారిసు చుడిదార్సు ఇకా చాల
ఇది మీరు చుడిదార్ కూడా వేసుకుంటారా ఆ
ఎంత
అన్ని వేసుకుంటారా
నిక్కర్సే చారేసి అంతే రుండే
ఉహు
ఏం చెత్తారు
ఎలాగా
వినాని పది అత్తది
మా ఆయన్ డ్రైవర్
దేనికి
ట్రాక్టరకి
అత్రతా
సరే అయితే ఉంటాను హ్యాపీ ఉగాది
సేమ్ టు యు సెవెన్ఏస్తే
నైన్ ఎస్త బాయ్
బాయ్